హలో ఊ చెప్పండి
ఏం చేస్తున్నారండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
ఉమ్ తిన్నానండి ఏం తిన్నారు మీరు
నేను ఈరోజు ఒక స్పెషల్ తిన్నానండి. మా ఓడు చాలా రోజులుతార మావిడి చాలా రోజుల తర్వాత పకోడా చేసింది. ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు. రెండో సార్ మూడో సారు
ఓకే ఏం పకోడా
చికె పకోడా అండి
ఆహా చికెన్ పకోడానా బానిందా రెసిపి అయితే మరి
ఉ బానే ఉంది సాల్ట్ కొద్దిగా ఎక్కువైంది. ఒక స్పూన్ ఎక్కువైనట్టుంది.
లెమన్ బిండుకోవాల్సింది సరిపోయి ఉంటుంది.
దే ఫైఫ్టీన్ అంటే అదే లెమన్ పిండుకోని అన్నియన్స్ తో కట్ చేస్తున్నారు. కొంచం ఫస్ట్ టైం కదా రెండు మూడు సార్లుట
ఉ ఊ కరెక్ట్
అ
మా ఇంట్లో కూడా సేమ్ అదే అండి. చికెన్ కబాబ్ చేసినాను నేను కూడా ఈరోజు.
అ
ఊ మా పిల్లలు అడుగుతా ఉన్నారు. హలో హలో వాయిస్ వినిపించట్లేదు. ఆ వినిపిస్తుందండి. సిగ్నల్స్ ఏమన్నా ప్రాబ్లం అనుకుంటాను. కొంచెం చూసుకోండి.
హలో హలో